ఏం జేస్తాన్నావ్ హలో! వినిపిస్తుందా.
వినిపిస్తుంది.
ఏం జేత్తాన్నావ్
ప్రకృతి వైపు చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నా.
అలాంటి టాలెంట్ కూడా ఉందా మీకు.
ఏదో అట్ల ఉంటది
కొద్దిగా
కొంచం
మ్మ్
మరీ అంత కాదు కానీ కొంచెం.
మ్మ్ హ్మ్
ఆ ఏం జేత్తాన్నావ్
ఏం రాసినావ్ అసలికి నువ్వు
అదా ఒకటి మా మేడము మా గురువు గారు కి ఒకటిచ్చింది రాయాలని అదే పది పేజీలు ఉండే ఇప్పుడే ఓడగొట్టిన
ఓహో
మా దోస్త్ సార్ పోయింది ఇంక ఎప్పుడు ఒత్తాదో అమ్మ రాగానే బట్టలు పిండాలే
మ్మ్ హ్మ్
ఇంకా ఏం చేత్తాన్నావ్
డే ఇంటికి పోదామని
బర్లని కట్టేసినవా
మ్మ్ కట్టేసినా ఒకదాన్ని పట్టుకొని పోవాలి
ఆహా ఆ అంటే ఏం చేత్తన్నవ్
ఉన్నాయి లే రోజు పొద్దుగాల చాయ్ తాగుతావా నువ్వు
తాగేకి రాదు కదా నాకు చాయ్ ఎంతగానో నచ్చదు
మీ పాఠశాల ఏం బొత్తారు
చాయనే బోత్తారు
నువ్వు ఏం చేత్తావ్
అహ నేను తాగాను బోను తాగనీకి
ఆ పాత కళాశాలో తాగేదిగదా
అక్కడ తాగేది కాని ఇక్కడ అల్సర్ వచ్చింది తాగొద్దని చెప్పింది డాక్టర్
మ్మ్ హ్మ్
పచ్చడ్లు ఛాయలు బందు అక్కడ గూడా అప్పుడప్పుడే నాకు అసలు తాగే అలవాటే ఇంటికాడ ఉండదు కాకపోతే అక్కడ ఆకలికి తట్టుకోలేక అప్పుడప్పుడు తాగేది ఆ సెకండ్ ఇయర్ లో బాగా అలవాటు అయింది అప్పుడు గాని ఇంకా ఇక్కడ బందు మొత్తానికి అప్పుడు ఇంకా తాగుతా ఎప్పుడుంటే బిస్ కెట్లు ఉన్నప్పుడో తిన్నికి అప్పలు ఉన్నప్పుడో అలాంటప్పుడు తాగుతా
మరి అంతమాత్రనికి ఎందుకు ఇగ తాగట్లే అని చెప్పుడు ఇగ
ఆ ఏమన్నా ఉంటే తాగుతా, ఇప్పుడు ఏం లేవు కాబట్టి తగట్లేదు.
అంటే నీ బాధ ఉంటే తెచ్చిపెడితే తాగుతవు.
ఉమ్
లేకపోతే తాగవు
స
రంట వైటగా
పత్తి గింజలు పెట్టుడు అయిపోయిందా?
అయిపోలే ఇంతసేపు చినుకులు పడ్డయి నేను తడిచిన
అవునా బా తడిషినవా?
మామలుగా డ్రెస్ తడిసింది.
అవునా ఇంటి పోంగనే ఎమ్మట్టే మార్చుకో సరేనా, సలికి జ్వరం వస్తది.
ఉహు సరే
మామయ్య ఏం చె చెప్తాండు?
ఉహు ఏం లేదు.
గోర్లంగట్టేష్నవా?
గొర్లంగట్టేతరా?
ఏమో మీరేమో చేత్తరు కాదే
నాకు తెలవదు రా, మర్చిపోయా గుర్తుకులేద్
ఏమో చేస్తరు కాదు, గోర్లని కట్టేసిడేదో అంటరుగా మీ దేశుడేదో ఏత్తరు.
బ తెచ్చ ఎక్కడ ముచ్చట్లే
ఆ గొర్ గొర్లని తిప్పుకొత్తరు కదా.
ఉమ్
తోల్కొత్తానమో ఏదో అంటరు గదా.
మేపుకొత్తాను
ఆ మేపుకొత్తరు మేపుకొత్తరు
ఇలా అయితే ఎలా చెప్రా చిట్టి?
అంటే నేను ఎప్పుడు అలాంటి కొంచెం ఆ అ అబద్ధం వాటి గురించి నాకు తెలవది అందుకే తోల్ కొత్తరో ఏమో చేత్తరు గదా అనన్నా.
ఓహో పశువులు అంటారు వీటిని, పశువులు
పశువులు అని నాకు గుడ తెలుసు, వాటిని పశువులు అంటారని.
ఉమ్
ఓ సమయం చాలా అయితాంది గదా. నేను అసలు చూసుకోవట్లేను, నేను ఐదు గంటలకు బట్టలు పిండదాం అని అనుకున్నం. అది సమయం చూత్తలేము కని అది అట్లా గడిచిపోతాంది అంతే.
టైం ఐదు పోయి ఆరు అయింది ఇంకా తెల్వద?
ఓని ఇప్పుడే చూసిన.
అవును అట్లనా అయితే.
ఆ ఇంకేం చేత్తానవ్?
ఇంటివోత లేదు ఇంక చేశేది.
వర్షం పడ్డదా బాగా, తుప్పులు తుప్పుర్లు పడ్డదా?
అది నాసైడటు పడ్డది
హ్ బాగ తడిచినవా
లేదు నార్మల్గానే తడ్చినా
ఎంత మంది పెట్టిళ్ళు పత్తి గింజలు
ఏక్ దో దో ఇద్దరు
ఇద్దరా
అ
ఆ ఎవరెవలో నువ్వు నానమ్మనా
నాన
ఆ
నేను నాన
నువ్వు మామయ్య నా అక్క వాళ్ళు ఏం జెత్తాళ్ళు
అక్క వాళ్ళు అత్తగారింటికి పోయిల్లు నువు కూడా పోతవా
నాకు పెళ్లి గాలేదు
నేన్ జేస్తా
నాకొద్దు
నేన్ కూడా వ వోద్ద
నేన్ నువొద్దు అనలే నాకు పెళ్లి వద్దు అన్న మీ అక్కలకయితే పెళ్ళి అయింది అత్త గారింటికి బొయిళ్ళు నేను ఎందుకు పోతానే
పెళ్లి జేసి నేను ఎల్లగొడతాగ
నాక్ పెళ్ళయితే, నువ్వెల్ నువ్వెందుకెళ్ల కొడతవే
పెళ్లేజేసి పో పో గెట్ అవుట్ గెట్ అవుట్ అంట.
ఆ అబ్బ చా
ఉ
నేను చే నువ్వు ఏయంగానే చేపించుకుంటనా
చెపిచ్ కోవా
అవునా నడుములు గోరంగానొతనయి
ఆఆ హ్ గింజలు పెట్టిందాన్ని పోతమాయే గాని నీకే నడుములు నొత్తనయా అంత గానం
రాత్రి లోపు సానం చేయాలే
ఫ్లాంటరైదియా
ఆహ్ బట్టలు పిండాలె బొచ్చెడు పనులు ఉన్నాయి. ఓ నా బకిట్ ఎవలో మాయం జేసిల్లు
హ్
దొరికింది దొరికింది నా బకెట్ దొరికింది.
ఊ
బొచ్చెడు జతలు ఉన్నాయి ఒక టవలు ఉన్నది అదే ఒకటీ రెండు మూడు నాలుగు నాలుగు జతలు ఉన్నాయి. నాలుగైదు జతలు హా ఇవన్నీ పిండవలెను
పిండు మరీ
పిండాలే తప్పదు కదా.
తప్పదు మరి ఎలా తప్పుతది మరి.
అందుకే పిండుతనా ఆ మీ ఇంట్ల పనులు అయిపోయినయా.
ఏం పనులు?
ఇల్లూకుడు, బొల్లుతోముడో, బట్టలు పిండుడో ఏం పని ఉండదా.
నేను ఇంటికే పోలేదు, ఇంటికి పోయిన తర్వాత ఆలోచిస్తా.
బోల్లు కూడ ఎక్కువ ఏముండవు అనుకుంటా కదా.
పొద్దుగాల ఉంటయి కుప్ప.
అవునా నైటుయి పొద్దుగాలే, పొద్దుగాల్లేనా.
హ్మ్
అవునా
ఇప్పుడు పోయ్యి జేసేది ఏం లేదు, ఒక అన్నం వండితే కతం.
అన్నం వండి మంచిగా తిని పండుకుంటవా అనూషా.
అంతేగా ఇంతేగా
ముందే చేస్కుందే మంచిది. అయిన నువ్వు కూడా బాయి కాడికి పోయి వచ్చి మళ్ళ యాష్ట అనిపిత్తది.
అంతే అంటవా.
అవును మాకు మున్నీరైతే కొన్ని రోజులకే పత్తేరపోయ్ వచ్చి ఎట్లా వండేది. గోరంగా వండేది.
నిన్ను గింజెలు పెట్టియాలె అప్పుడు తెల్
నేను పెట్టిన పత్తి గింజలు ఒక రోజు.
ఒక్క రోజు కాదమ్మా నాలుగు రోజులు పెట్టాలె. అప్పుడు తెల్తది తమరికి.
ఆ
హ్మ్ కాదు, హ్మ్ కాదు.
ఆ హలో
ఆ
ఆ చెప్పు
హ్మ్ చెప్పా అట్లా
సూపర్ ఉం బావుంది.
మామ్
నేను పచ్చగా చిల్కల దగ్గర
చిలుకల దగ్గర తింటా మంచి అర్ధంకాలే ప్రకృతి కిందికే బాగున్నయి మొత్తం వడపప్పే. ఉహ్
ఇంకేంటిది? సంగతులు ఇట్లా విశేషాలు.
సరే మరి ఇంక బాయ్. ఆ ఉంటా బాయ్ సరే టాటా సియ్యూ